ఆ
ఆ ఎక్క
సబలా గురించి మాట్లాడుకుందాం హలో
ఆ ఓకే
మనం వాతావరణం గురించి మాట్లాడుకుంటాం మనం వాతావరణం గురించి మాట్లాడుకుంటాం ఇప్పుడు ఎంట క వస్తుంది కదా
అవును అవును వినిపిస్తుందిక్క
ఏ
మీ వాయిస్ కొంచెం స్ట్రక్ అవుతు
ఎట్లా ఉంటది ఎంటక
మీ వయిస్ కొంచెం స్ట్రక్ అవుతుంది వాయిస్ ఇనిపి అట్లే సరిగ్గా ఆ అవును బాగాగుడ్ ఆ అవును
హలో
హలో
ఇప్పుడు ఎండ కలామ్ బాగా కొడుతుంది కదరా ఫ్యాను ఏ ఏసీ కూలర్లు లేనిది ఉండలేం కదా
అవును అక్క
బాగా కోల్ వాటర్ దాగబుద్ధి అయితా ఉంటాయి ఓకే
ఆ కూల్ వాటర్ ఏదైనా కూలింగ్ గా తినాల అనిపిస్తుంది ఐస్ క్రీమ్
మ్మ్
అవుగా
మళ్ళీ పుచ్చకాయ ఇక ఎండాకాలం కాబట్టి పుచ్చకాయ మామిడికాయలు బాగా వస్తాయి ఇక మామిడికా కాల సీజన్ కదా బాగా తింటాం మనం మ్మ్ మ్మ్ కా బాగా ఎండలు కొడతాయి విపు్రమ విపు్రమ విపరీతంగా
బయటికి ఎక్కువ ఏం వెళ్ళాలింటారా ఎండలోకి బయటకి ఏం వెళ్ళాలంటారు
ఆ అవును అసలు ఫ్యాన్ లేని ఒక్క నిమిషం లేని ఉండలేము
కరెంట్ పోతే అంతే ఇంకా అయినా కూడా ఈ సీ సరే సమ్మర్ సీజన్ లోనే ఇంకా ఎక్కువ కరెంట్ తీస్తాడు
ఆ బాగా తెస్తాడు రా కరెంంటు ఈగ
హ్మ
ఇక వాటర్ మిలన్లు అయితే ఇక బాగా అమ్ముస్తా ఉంటే మామిడికాయలు అమ్ముస్తా ఉంటా అ మనకి బాగనుకుంటా ఉంటాం ఆ అవును
కాలు కూడా వస్తాయి ఇక
ఆ అవును
అ
ఎ ఇది ఇక ఇక బాగా మజ్జిగ కూడా తాగాలరా ఎండాకాలం ఎండాకాల మజ్జగ బాగా తాగాలి బాగా వాటర్ కూడా తాగాలి
మ్మ్
మంచిగా వాటర్ తాగి ఉన్నాను ఇక సా మళ్ళా ఎ సాయంత్రం కాగా మనం స్నానాలు చేస్తూనే ఉంటా ఉడకపోతే బాగా చెమటాలు బాగా ఆడతాయి ఇక
మ్మ్ ఏసి ఉన్న వాళ్ళకంటే ఏం కాదుగాని ఫ్యాన్ కూలర్ ఉంట
ఆ ఏసిీ ఉన్నా కూడా రా ఇప్పుడు ఆ బయటికి వచ్చినాం అనుకో ఎట్లా ఉండలేం రా ఏసిలో ఉండి ఉండి ఉండి మనం బయటకి వచ్చిననుండలే వాళ్ళు తట్టుకోలేేరు ఏసి ఇలా ఉ బయటకు వస్తున్నారు
ఆ
అది అలవాటు ఇదంతే ఇక బయటికి రాకుండా అమ్మ ఇక చిమ చిమ మంట మండుతుంది వాళ్ళకి
మ్మ్ వేడికి అసలు తట్టుకోలేరు ఇంకా
మ్మ్ అవును అసదపోలే కొ ఉంటారు
నార్మల్ టైమ్ లో కూడా మనం ఏసీలో ఉండి వచ్చినప్పుడు
ఆ అవును గా ఏసీలో ఉండి ఉండి అంతే అట్లా బాగా ఇదవుతుంది ఇప్పుడు ను అయినా ఫ్రిడ్జ్ కూడా వాడొదురా ఎక్కువ
కానీ ఇప్పుడు కూల్ వాటర్ లేన్ది ఉంట ఉండలేము
ఆ కుండల వారు తాగుతే మంచిది ఆరోగ్యానికి
మ్మ్ అవును
కుండాలో వాటర్ త ఎంత మంచిగా ఆరోగ్యం మంచి ఉంటది ఆ
మ్మ్
ఇక వానకాలం అయితే నా ఇక మనం ఇంట నుంచి బయటికే వెళ్దాము ఇక మనం ఇటన్నా వెళ్ళాలన్నా చేయాలన్నా కూడా ఉందలే బయటికి ఇక బజార్లకి వెళ్తే ఇక తడు రెయిన్ కోట్లు వేసుకోవాలి గోడుగులు పెట్టుకని పోాల వాలిగా వర్షకాలమతే
అవును ఎక్కువ రెయిన్స్ వస్తే కూడా చాలా కష్టం అయిపోతుది
మ్మ్
ఎక్కువ రేంట్స్ వస్తే కూడా చాలా కష్టమయిపోతుంది మనం బయటకి వెళ్ళలేం అసల్ చలో
ఇగ అవును వా ఇగ ఏనా బావును ఆ బాగా పడతాయి ఇగ ఇబ్బంది అయితది అప్పుడు ఈ వానర్లు వస్తా అంటే ఏమో ఇప్పుడు దినబద్ద్దదు అవుతా అంటే ఏమన్నా చేసుకొని తినబద్ద అవుతా అంటే
ఆ వేడి వేడిగా ఏదైనా ఒకటి చేసుకోవాల అనిపిస్తారు
ఆ వేడికి వేళే చేసుకోవాలస్తాము
ఆ
ఇక వసారుసార్ పడకపోతే మనం ఉండలేం కదా వ్యవసాయం వాళ్ళు ఇబ్బంది పడు
ఉ అవును
తారు వర్షాకాలం పడాలి వర్షాలు పడాలి గాని ఎంత వాడాలో అంత వాడాలి గాని
ఈ చలికాలమే కొంచెం బెటర్ అనిపిస్తుంది
కాలం అయితే ఇక మనమయితే ఇక చలి పెడత అంటేది ఆరుంగనే చలి పెడతంది ఇక రెండు మూడు చెద్దరుగా ఫోన్ పడుపోవాలి ఇక
ఆ కనీ అదే బేటారు అనిపిస్తది ఆ
ఫ్యాన్స్ వెయ్యం
ఇప్పుడు అయితే అయ సీజన్ సంబంధం లేకుండా వర్షాకాలంలోనేమ ఎండగడుతుంది ఎండాకాలంలో వర్షం పడుతుంది
ఆ
కొంచెం ఆడుతా ఉంటా వాతావరణాలు
అవుంట్రా వాతావరణం కూడా
ఓ
ఏ కాలంలో ఆ కాలంలో ఎలో ఎండాకాల చాల వాన వ చలికాల చలిపోతుంది అవి లేని మనం ఉండలేము కదరా
అవును అవును
ఆ వర్షాకాలం అయితేనే ఇబ్బంది ఈ ఎట్ల ను బయటికి వెళ్ళలేము పిండితే అనుస ఎండకాల అతే మరి ఎ ఎంగ ఉమ్మట గంటరు గంటలా ఉడితే ఎ సాల
మరిపోతే ఎన్న కాలంందమే
అవును మంచినే ఆ అ ఎ కాలం ఇష్టంరా
చలికాలం అంటే నే ఇష్టం
ఆ హా అలి చాలీమంటనే ఇష్టం అ ఈ చలికాలం అయితే మనం ఎటు అతే అంత అడుపోవచ్చు ఎడాకాలం అయితే ఏదైనా పంక్షని పోవాలన్నా రెడేగా నే మొత్తం చెమటలు కారుతాయి చిరాక వస్తంది ఇగ ఫంక్షన్ పోత ఏమి ఇబ్బంది ఉంటది ఫంక్షన్కి పోవాల పోలేవ్ ఏ వాన కాల తనక రస్తే ఇక అసలే బు
అ
ఇబ్బంది ఎట్టయినా ఇబ్బందులు ఉంటాయి
ఉ
కే నీకైతే చలి కాలమి ఇష్టం
అవును చలికాలం అంటే న ఇష్టమే
ఆహ నీకు మామిడికయలు ఎక్కువ ఇష్టమా పుచ్చకాయలు ఇష్టామా
మామిడికాయలు అంటే నాకు ఇష్టం
అ
మామిడికాయలు అంటేనే ఇష్టం
పుచ్చకాయలు అంత ఇష్టం ఉండదా
మరీ అంత ఇష్టమ ఏమి ఉండదు కానీ తింట హలో ఆ హలో అక్క
బయటికి వెళ్ళి తీసుకొస్తారా మీ ఊరికు వస్తాయారా
లేదు తీసుకొచ్చుకుంటాం బయటక వెళ్ళి
తీసుకొస్తాను ఆహా
అవును
ఈ వానకాలంలో ఇగ ఏం తింటారు వానకాలం వేడి వేడి
అసలు వర్ష వర్షాకాల వ అసలు ఏం అసలు ఏం కూరగాయలు కూడా ఎక్కువ ఏమి ఉండవు
ఆ అవును
కొంచం కష్టమయితది వర్సాకాలంలోంలో
అ
అన్నిటికి చాలా ఇబ్బంది అయిపోతుంది స్కూల్ కేలేవాల స్కూల్ కేలే లేరు కాలజ వెళ్ళే వాళ్ళు కాలేజ్కి వెళ్ళలేరు
అ
అఓ
అవును ఆతు చానా ఇబ్బందులు పడుతారు
ఉ అవును
హ వాన వేడి వేడి ఏం తినబతచ్చ
మిర్చి మిర్చి బ మిర్చీల అయినా లేదంటే పుంగులు ఇక వేడి వేడిగా అన్ని తినాలనిపిస్తుంది ఎక్కువైతే పునుగులు మి చిల్లి వేసుకుంటాం ఇంట్లో
ఆ
ఏను
అ
అఓ హలో
ఏ బజ్జీలు ఇష్టంరా పునుగులు బజ్జీలా
ఆ అవును అవును